హలో హలో
హలో
హలో బావున్నారండి
బావున్నామండి
హలో బావున్నారా ఏం చాస్తున్నారు ఆ ఏం చేస్త్న్నారు
ఫ్రీగనే ఉన్నా
ఆహా ఆ తిన్నారా, బోన్ చేసినా, చేసారా
చేసామండి
భోజనం చేస్ చేసారా మీరెటువంటి ఫుడ్ తింటారు
ఓ అన్ని రకాల ఫుడ్ తింటాం
హెల్తీ ఫుడ్ తింటారా
కల్తీ ఫుడ్ అంటే
హ్ హెల్ హెల్తీ ఫుడ్ అంటే అదే చాపలు, మాంసం అటువంటివి తింటారా ఆక్కూరలు గూడ తింటారా
ఆ అన్నీ తింటాం
టారా ఆహా మీ సైడ్ అన్ని దొరుకుతయా
ఉమ్ దరుకుతయ్
దొరుకుతయా, మా సైడ్ అవేవి దొరకవండి పండిస్తారా కొనుక్కుంటారా కూరగాయల్ని
పండిస్తాం, కొనుక్కుంటాం రెండూ ఉన్నాయి
ఆహా మేం అలా మాకు అలా ఏం ఉండవు పండించడానికి ప్లేస్ ఉండదు కాబట్టి మేము కొనుక్కుంటాం ప్రతిదీ కొడుక్కొని తింటాము మీకే ఫుడ్ అంటే ఇష్టం జ జంక్ ఫుడ్ అంటే ఇష్టమా లేకపోతే ఆక్కూరలు అలా ఇష్టమా
ఆక్కురలు ఆవిష్టం సుక్ క్క కూర, పాలకూర, తోటకూర, గోంగూర
ఆ ఆక్కుర్లన్నీ తింటారా
ఆ తింటామ్
ఆ ఇంక గుడ్లు, పాలు అవి తాగుతరా
ఉమ్ పాలు తాగ్
ఆ